హలో హలో వినబడుతుందా ఆ హయమరశర్
హా హాయ్ రాహుల్ చెప్పు ఏంటి ఏంలేదు నథింగ్
ఉమ్ జాబ్ చేస్తున్నావా నువ్వు
నేనా ఉమ్ చేస్ చేస్తన్నా ఇప్పుడు ప్రజెంటయితే
ఉహు ఏ ఫీల్డ్ లో చేస్తున్నావు జాబు
ఆ
ఏ ఫీల్డ్ లో చేస్తున్నావు జాబు
ఎయిర్టెల్ ఎయిర్టెల్ లో ఎయిర్టెల్ లో చేస్తున్నాం.
ఓ ఏర్టెల్లేనా
ఉమ్ ఎయిర్టెల్ ఎయిర్టెల్ వైఫై వైఫై బాక్స్లు అనేది ఫిక్స్ చేయాలి. ఇంటర్నెట్ కి సంబంధించినయ్
ఆహా అచ్చా మీరు మ్యానేజ్ చేసార అదంతా
ఆ నేనే ఇన్స్టాలేషన్ చేస్తా అవి ఇన్స్టాలేషన్ చేసి కస్టమర్ అన్నీ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం
ఆహాహా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి మనకనేటిది మీరు ఇస్తారన్మా
ఆ అవును మళ్ళ ఏమనా ప్రాబ్లమ్స్ ఉన్నా ఏద న్నా పోయి వాళ్ళు కాల్ చేస్తే మనకి ఆర్డర్ లాగా వస్తుంది ఫోన్ కి
ఊమ్
ఫోన్ కొస్తే మనం వెళ్ళి అది పోయి చెక్ చేసుకోవాలి ఏం ప్రాబ్లం అని అడాప్టర్ ప్రాబ్లమా లేపోతే ఇంటర్నెట్ పవర్ ప్రాబ్లమా ఇంకేంటి అనేది మనం చెక్ చేసుకోవాలి రూడర్ ప్రాబ్లమా మనం చెక్ చేసుకొని దాని ఇష్యూని సాల్వ్ చేసి రావాలి.
అంటే మీరు డైరెక్ట్ ఆ అర్థమైంది అర్థమైంది అంటే ఏదైనా ప్రాబ్లమ్ ఉంటే మీకు వాళ్ళు కంప్లైంట్ రైజ్ అంతే మీకార్ అది మెసేజ్ త్రు వచ్చేసి మీ చార్జెస్ అనేది పడుతుంది అంతేనా
చార్జెస్ అనే ఎం ఉండదు అవ్వాలా సాలరీ బేస్ మీద ఉంటది మాకు
ఓ మీది శాలరీ బేస్డ్ ఆ
ఆ స చార్జెస్ ఆలా ఎం ఉండవ్ ఫ్రీ ఆఫ్ ఫస్ట్ వాళ్ళకి ఇదంతా
ఓ ఓకే
ఇంటర్నెట్ కి ఏ ప్లాన్ తీసుకుర్రో ఆ ప్లాన్ అమౌంట్ పే చేయాలి అంతే అది త్రీ మంత్స్ కు ఉంటది వన్ మంత్ ఇలా అల్ ఇంత ప్లాన్ వ్ మనము ప్లాన్ రీఛార్జ్ చేస్తా మ్మ్ మ్మ్
ఆ ప్లాన్ కి రీఛార్జ్ బట్టి మీరు రీచార్జ్ ఆహ్ అర్ధం అయ్యింది
ఏ ప్లాన్ అయినా సరే ప్లాంబట్టి అన్ని కాదు ఆ మ్ మల్ రీచార్జ్ చేసుకుంటే చాలు మనం వెళ్ళి ఏమైనా ప్రాబ్లం ఉంటే వాళ్ళు కంప్లైంట్ చేస్తే మనం వెళ్ళి చూడాలి అంతే
మా ఆహా ఓకే మంచి ఉంది అయితే జాబ్
డాబా ఇస్టాలేషన్ అయినా ఇంతే సింగ్ త్రూగా వాళ్ళు బుక్ చేస్తారు ఫ్రెండ్స్ వాళ్ళు వచ్చి బుక్ చేస్తారు బుక్ చేస్తా
మీరు వెళ్ళి అది సాల్వ్ ప్రాబ్లమ్ అనేది సాల్వ్ చేస్తారు అయితే
ఇన్స్టాలేషన్ అంటున్నా ఇన్స్టాల్ కొత్తగా ఇన్స్టాల్ చేసింది చేయాలి
ఓకే ఓకే కొత్త ఇన్స్టాలేషన్ ఆనేటిది మీ పొసే మీరు వెళ్ళి ఇన్స్టాల్యూషన్ చేస్తారు
ఫైబర్ ఎయిర్ ఫైబర్ అని ఉంటాయి రెండు ఉంటాయి ఒకటి ఫైబర్ అంటే వైరు వైర్తో వచ్చేది పూల్ నుంచి వెళ్ళి హౌస్ కనెక్ట్ ఉంటదీ వైరుతో ఎయిర్ పైపర్ అంటేనే ఏమో పోల్ దగ్గర మన ఎయిర్టెల్ బాక్స్ అనే ఉంటాయి ఆ బాక్స్ ఎక్కడైతే అవైలబుల్ ఉండవో అక్కడ ఏ రాబర్రా అని వస్తది పర్టిక్యలర్ గా కష్టమైస్ ఏ ఫర్వర్ తీసుకోవాలన్నా తీసుకోవచ్చు బాక్స్ ఉన్నా కూడా నియర్ బై హెయిర్ ఫైబర్ అంటే
డిఫరెన్సెస్ ఏమైన్నా ఉంటదా అండి దానికి దీనికి అంటే ప్రీమియం అట్లా ఉంటదా
ఏమి ఉండదు ఫైబర్ అనేది బెస్ట్ ఏ ఎందుకంటే పోల్ నుంచి వెళ్ళి వైర్ కనెక్షన్ అయి లోపలికి ఉంటాది అట్లా ఓ ఇంకేందంటే మంచిగా ఫెసిలిటీ మంచిగా ఉంటది ఎయిర్ ఫైబర్ అంటేనే ఏమో సెటెన్ లిమిట్ వారీగా ఉంటంది అదేమో అన్లిమిటెడ్ ఉంటది ఫైబర్ అనేది ఎయిర్ ఫైబర్ అంటే అంటేనెమో వితౌట్ వైర్ ఉంటుంది
ఆహాహా ఇప్పుడు మనకి అంటే ఎక్కువ మనకి ఏం అంటారు లాభాలు దెంట్లుంటయి దీంట్లనా దీంట్లనా
రెండిట్ల అంతే ఉంటాయి
సేమ్ ఉంటాద
ఆ
ఇపుడు మీరు వర్క్ చేసుకుంటా గడిపేస్తున్నారన్నమాట
ఆ అవును ఫైబరే ఎక్కువ మంచిగా చెప్పాలంటే నార్మల్గా అందరి
ఆ ఎందుకు అలా ఫైబర్ ఎందుకు అలా
అన్లిమిటెడ్ ఉంటది దాంట్లో
ఆహా అంటే ప్లాన్ ప్లానే అన్లిమిటెడ్ ఉంటదండి
ఉమ్ అవును
మ్ మ్ హు హు
మేము రీసెంట్ గా జియో పెట్టించాము ఎయిర్ ఫర్
ఆ మీరే మీరేం జాబ్ చేస్తారాంటున్న
ఓకే ఓకే సారీ నేను మన మార్కెటింగ్ ఫీల్డ్ తెలుసుగదండి ప్రోడక్ట్ ప్రోడక్ట్ ఎఫ్ఎంసిజి హు మ్ దాంట్లో నేను వర్క్ చేస్తాను ప్రోడక్ట్ అట్లా
ఏం రోల్ చేస్తానవ్
మనము మన రోల్ ఏందంటే మర్చండైజర్ మర్చండైజర్ అంటే మన ఈ స్టూర్స్ తెలుసు గాదండి సూపర్ మార్కెట్స్
అవును
సూపర్ మార్కెట్స్ అంటే మనకి విజేత రత్నదీప్ ఆ రిలయన్స్ ఇలాంటి స్టోర్స్ ఉంటాయ్ మనకి మనది ఒ బ్రాండ్ ఉంటది అంటే లైక్ డాబర్ పార్లీయక్ రూ పార్లే ఆ మనకంటూ ఒక బ్రాండ్ ఉంటది ఆ బ్రాండ్ నుంచి మనం వెళ్లి మన ప్రొడక్ట్స్ ఏవైతే రిలే టేడ్ ఆర్టికల్స్ ఉంటాయో అవి చెక్ చేసుకుంటాం మనం హు మ్ అది చెక్ చేసుకొని స్టాక్ ఉందో లేదో అని
హు మ్ యాప్ యాపినుంచే ఉంటదా మొత్తం ఆక్సెన్స్
ఆ అవునండి మనకు యాప్ ఉంటంది అ హలో వినబడుతుందండి హలో వినబడుతుందా వినబడుతు
మ్ వినిపిస్తుంది వినిపిస్తుంది
మనకి యాప్ నుంచి యాప్ త్రూ మనకి ఏమేమ్ ఆర్టికల్స్ని ఏమేమని అవన్నీ తెలిసిపోతయ్
అంటే రోజుకి రోజుకి ఇన్ని స్టోర్ తిర్గాలా ని ఎమ్
ఉంటది ఉంటదంటే మనకిప్పుడు ఇప్పుడు నా నేన్ జే ప్రజెంట్ చేసే కంపెనీలో రోజుకి సిక్స్ స్టోర్స్ ఉంటాయ్
ఒ ఒక స్టోర్ లో ఎంత సేపు స్పెండ్ చేయలే టైమ్
అంటే అది స్పెంట్ అంటే అట్లాని ఏం లేదు ఇప్పుడు మార్నింగ్ మన టైమింగ్ లాగిన్ ఫస్ట్ నైన్ థర్టీ టు ఈవెనింగ్ ఫైవ్ థర్టీ మీరు స్టోర్ ల వర్క్ ఎక్కువుందన్ టే మీరు వన్ అండ్ ఆఫ్ అన్ అవర్ అట్లుండొచ్చు లేదు వర్క్ లేదు అని అంటే ఆఫ్ ఎన్ అవర్ ఫార్టీ ఫైవ్ మినెట్స్ ఉన్నా పర్లేదు అదిగా మనకి స్టోరు వర్క్ మ్ వర్క్ ని బట్టి మనకి ఆ స్టోర్ లో ఎంతసేపు ఉండాలో డిసైడ్ అవుతాద్
అవునా మీకు హార్డ్ గా ఉంటదా ఈజీగా ఉంటందా మీ వర్గ్
అలా ఏం లేదు ఎందుకంటే నేను దాదాపు ఒక సిక్స్ సిక్స్ ఇయర్స్ నుంచి చేస్ న్నాం గదా ఇది సిక్స్ ఇయర్స్ నుంచి చేస్ న కాబట్టి నాకు అంత హార్డ్ ఏం అనిపిస్తలేదు ఈజ్జి గానే ఉంటద్ నాక్ ఎందుకంటుంటే ఆ ఫీల్డే మొత్తం మార్కెటింగ్ ఫీల్డ్ కదా హుమ్ నేను ఫస్ట్నుంచి చేసేటిది మార్
అచ్చా
సో నాకు మార్కెట్లో ఇట్లా జరుగుతది
ఇలా టార్గెట్స్ అనే ఏమన్న ఉంటాయా మీకు
అంటే అది ప్రమోటర్స్ ఉంటారు కదండి ప్రమోటర్స్ ప్రమోటర్స్ ఉంటారు కదా ఆ సో వాళ్ళకుంటది టార్గెట్స్ అనేది మనము ఒ మనం సెల్ సేల్ చేయం కదా మనము ఓన్లీ ప్రోడక్ట్ వెళ్ళలి చూసుకొని ప్రోడక్టుందా లేదా అని చెక్ చేస్ కోనోస్తమంతే మనకి టార్గెట్స్ అనేటివి ఏముండదు ఆ ఎక్జాక్ట్లీ అది అలా చెక్ చేసుకొని ఉండాలే ఇలా అన్ని చెక్ చేసుకొని వచ్చేసి రిపోర్ట్ కొట్టుకొని వచ్చేస్థం అంతే టార్గెట్స్ అనేటివి ఏంముండై
అచ్చ
అట్లా అంటే మనకి టార్గెట్స్ అంటే డిస్ప్లేస్ డిస్ప్లేస్ ఉంటాయ్ కదండి డిస్ప్లేస్ అంటే ఐడియాస్ ఉన్నాదా మీకు హుమ్ డిస్స్లేస్ మనం ఆ మన క్రియేట్విటీని డిస్ప్లేస్ మీద పెట్టి ఇస్తే వాళ్ళు మనకి ఈ లైక్ ఇన్సెంటివ్స్ అనేడ్ది ఇస్తరు వాళ్ళు
ఆ ఓకేండి హుమ్ మరి అప్ అండ్ డౌన్ రోజు ఎలా లాంగుందా షార్టుందా
అయ్యొ అండి మనకి రూట్ ఏదేదిస్తారంటే మన శంషాబాద్ మనకీ శివరాంపల్లి అత్తాపూర్ మన బంజారల్స్ గుడోమల్కాపూర్ టోలి చౌకి అండ్ చంద్రాయన్ గుట్ట
అది చాలా లాంగుంటది కదా ఆ మొత్తము
ఇగ ప్రజెంట్ అయితే వాళ్ళు చూసుకోన్నారు తర్వాతకి వీళ్ళ్చేంజ్ చేస్ తన్నారు శంషబాద్ టూ ఓన్లీ అత్తప్పుర్ అన్నారు తర్వాత చేంజ్ చేస్తనన్నారు
అంటే మరి పెట్రోల్కేమన్నా ఎక్స్ట్రా ఇస్తారా
ఇస్తారు ఇస్తారు మాద్ యాక్చువల్ నా సార్లీ వచ్చేసి ఫోర్టీన్ ఫోర్టీన్ ఫైవ్ అండ్ పెట్రోల్ అలవేన్సేస్ వన్ ఫిఫ్టీ పర్డే అలా మనకి సార్లి ఏమో వన్ ఫిఫ్టీ పర్డే ఫైవ్ థౌసండ్ అనుకోండి ఇగ హుమ్
హుమ్
బాగానే ఉంది కదండి చేస్కోచ్చు మనం అట్లా చేస్
మీ ప మరి టెన్ డేస్ తర్వాత చేంజ్ చేస్తాడంటానా
హుమ్ చేంజ్ చేస్తాడట మన పీజేపి అనేది చేంజ్ జేస్తాన్నాడు అలా
మీ ఏరియా చేంజ్ అయితదన్నా
ఆ మా పేజేపి చేంజ్ అయితది అట్ల సరేనా అండి మరి ఓకే మరే
ఓకే హుమ్ బాయ్ ఉహ్